హయో ఆ ఏన్ జేస్సన్నారు లంచ్ అయిందా.
ఆ అయిపేందండి మీదైందా.
ఇంకా రాలేదు ఇంకా ప్రిపేర్ జేస్సున్నా
ఓకే ఓకే
తేల్సు
కర్రీ గోంగూర శెట్ని కాకర్కాయ్ ఫ్రై
అ సేమ్ పిచ్ నేను గూడా గోంగుర చె ని ఆం అదే పప్పులో కూడా కొంచమేసా
ఓకే ఓకే నైస్
ఉమ్ ఇంగా ఆల్రెడి టమాటా చట్నీ ఉందిలే రోట్ పచ్చడి. ఏదో ఒ కాంబినేషన్ ఉండలిగా ఏం లే రైనీ సీజన్ లో కొంచం వేడి వేడిగా
కారం కారంగా
ఒ కారం కారంగా ఏదో అట్లా ఉమ్ ఈ రోజు మనము కొంచావ్ ప్రికాషన్స్ రైైని సీజన్ లో వెంటనే ఇన్ఫెక్షన్స్ ఒస్తే కద
ఆ అవును
ఉమ్ వాటర్ వల్న మరి దేని వల్నో గానీ బోడి అయితే చాలా వీక్ అయిపో మండు కొంది కికేనా
అవును వాటర్ ఒకటిను సన్లైట్ గుడా అంత బాగా రాదు కాబట్టి ఈ ఉ వీటికి ఎక్వ అవకాశం ఉంటది జర్నీస్ వేరగడానికి దాని వల్ల బాడీ అటాక్ అయిపోతుంది తొందరగా
అయితే నేను గతంలో ఒక ఏంటంటే సూర్య నమస్ కరాలూ నేర్పించే గురువు గారు ఉంటరు గదా నేను ఇట్లానే ఒక దాన్ ట్లో అచ్చేసాను చేస్తే ఆయిన ఏం జేప్తున్నాడంటే చర్మం మీద ఇట్లాంటి దురదలు గానీ ఏదున్నా
ఉ
సూర్య నమస్కారాలు చేసే ఆ వ ఆ టైం ఉంటది గదా మొనింగ్ బాగా రేసి బాగొస్తయ్ ఆ టైమ్ లో కొంచం ఓపెన్ ప్లేసు అంటే మరీ మనుషులందరూ చూసేట్టు అట్లా గాకూంనా కొంచవ్ ఆ కొంచవ్ మనకి బాల్కనీ స్పేస్ లో
ఓకే
మొత్తం మనా అంటే ఉమ్ ఒక ఇన్నస్ పెట్టేస్కొనీ ఇట్లా చేతులు పైకెత్తి అలానే పడుకోవాలి సమానంగా
ఆ
అంటే ఆ యొక్క రేస్ అని మన ఇన్నర్ పార్ట్ లోకి చంకల కింద అంటారు కదా అట్లా వెళ్ళిపోవాలి అవి పడడం వలన డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది ఆ పవర్
ఆహాహా
నవ్వు వెళ్తే ఏమవుతుది మనకి ఇంకా ఎలాంటి ఆ అ అట్లా ఏమంటారు ఈ ఈ అలర్జీస్ ని పెట్టే సూక్ష్మ అవి ఉంటాయి కదా క్రిములు
అవును
చాలా వరకు చచ్చిపోతాయంట
ఓకే గుడ్ గుడ్ బాగుంది మంచి చెప్ చెప్పారు మేము ఏం చేస్తామంటే ఈ రైనీ సీజన్
అట్లానే పడుకోబెట్టాలి వాళ్ళకి చక్కగా ఆ చ మక్కల అనేది ఆ రేస్ అనేది పడాలి చక్కగా
ఆ
స ఇప్పుడు ఆరోగ్యానికి మించింది ఏముంది కొంచెం బాల్కనీ లో మనకి ఎక్కడో ఒక చోట వస్తుంది ఆ కొంచెం లోనే అట్లా వ ఒక చెైరు మీద అట్లా పడుకొనైనా కూడా చేసుకోవచ్చు
అవును
చైర్ ఒకటి పెట్టుకొని ముందు ఒక స్టూల్ పెట్టుకొని స్ట్రైట్ పడుకోవాలి అంతే
చేతులు చాపుకొని స్లీవ్స్ కనబడేట్టుగా పెట్టుకోవాలి స్లీవ్స్ ఎక్స్పోజ్ అవ్వాలి
కని ఇంకా ఏముంది స్లీవ్స్ డైరెక్ట్ కదా మనకి ఊ ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చినా కూడా మనం అవే కదా టెస్ట్ చేసేవి మనం
అవును
అక్కడ నుంచే అబ్జర్బ్ అవుతది హీట్ అనేది
ఓకే ఇంకా ఏమి ఫ్యాషన్ తీసుకోవాలి అంటే ఇంట్లో ఒక తులసి మొక్కలు పెంచుకుంటే ఆ తులసి ఆకులు నీళ్ళలో మరిగించి కొని ఇక తాగుతూ ఉంటే కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అన్నట్టు మనకు కూడా
అవును అవును ఇది పంచ తలసి సమ్ ఏవో వస్తున్నాయి కదా అవి కూడా ఒక వన్ టూ డ్రాప్స్ వేసుకోవచ్చు
వేసుకోవచ్చు దానికంటే కూడా మన ఇంట్లో తులసి పెట్టుకోవడం చాలా ఉత్త
ఉమ్ ఉమ్ అవైలబుల్గా ఉంటే పర్లేదు అవైలబిలిటీ లేకపోతే మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి అంటే ఇంకొకటి బాగా కోల్డ్ కోల్డ్గా గొంతంత గొగ్గుర పోయినట్టు ఉంటది కదా
అవును
అలాంటప్పుడు వాటర్ ఒక వన్ ఫుల్ గ్లాస్ లేకపోతే ఒక టూ గ్లాసెస్ వాటర్ లో అన్ని ధన్యాలు ఓకే అల్లం ముక్కలు లెమన్ ముక్కలు ఓకే ఆ కొంచం ఇది తులసి పుదీనా కొత్తిమీర ఇవన్నీ మెంతులు
కరగవు మరిగిచ్చుకొని తాగాలి
అంతే సొంటి
ఉమ్
లేపోతే ఇది వామ సోంపు ఇయన్నీ కూడా లోపలంతా క్లీన్ చేసేస్తాయి
అవును
ఇక్కడ ఫ్లమ్ము పెట్టిన అన్నిట్లో కూడా మొత్తం ఓపెన్ అయ్యేటట్లు చేస్తాయి
అవునవును
డైజెషన్ కూడా ఫ్రీగా అవుతది అంటే లైట్ గా వాటర్ కూడా సిప్ చెయాలి
ఆ డైరెక్ట్ గ గొంతులో మింగేయకుండా కొంచెం
హ్మ్
చప్పరిస్తు తాగాలి ఏది తిన్నా ఏది తాగినా చప్ప పరిస్తు తాగితే ఆ సలైవ అనేది ఆ ఎంజైమ్స్ ఆటితోటి కలిసి తేనే త్వరగా అరిగి దాన్ని డైరెక్ట్గా
ఇది డైరెక్ట్ గ వెళ్ళిపోవడం వల్లన కూడా కొంచెం ఇబ్బందే కదా మన కి అన్నీ హ్మ్ ఇంకా మనం కంట ఈ టైమ్ లో ఎక్కువ లో టెంపరేచరు అట్లా చూ ప్పిస్తది కదా అలాంటప్పుడు మనం సాయనం ఈవినింగ్ కూడా బ్రష్ చేసుకొని పడుకోవచ్చు
ఓహో ఓకే
లో టెంపరేచర్ కొంచెం కంట్రోల్ అవుతది ఏమన్నా జెమ్స్ ఏమన్నా ఉన్నాగూడ టీ త్ లో నుంచి అవి రిలాక్స్ అయిపోతాయి అనమాట వెళ్ళిపోతాయి
ఓహో
హ్మ్ హాట్ వాటర్ ఎప్పుటికప్పుడు పుక్కలిస్తా ఉంటే
అంతే ఎప్పుడు కూడా హాట్ వాటర్ అనేది ప్రిఫర్ చేసుకోవడం బెటర్ ఈ సీజన్ లో
ఆ మరీ ఎక్కువ కాకపోయినా ఇది ఒకటి తాగు తాం కదా పొద్దునె మంచిగా ఫిల్టర్ అవుతది లేదు కొన్ని అవైలబిలిటీ ఉన్నాయంటే నేనైతే ఇన్ త్త నానబెట్టి నైట్ నానబెట్టి మర్చిపోతుంటాం మనకు మెమరీ లాస్ వస్ తది కదా సో ఇవేం చేస్తాను నేను పొడి చేసేసుకొని ఆకులు ఓన్లీ నాచురల్ లీవ్స్ ఉంటాయి కదా ఆవి ఉన్నప్పుడు ఇవి పొడి ఒక స్పూన్ వేసేసుకుంటా
ఓకే
అల్లం కూడా మంచిగా మొన్న ఎండ కదా మొత్తం అన్ని ఎండ పెట్టుకొని పొడి చేసేసుకునా
మంచిది
హ్మ్ సొంటి లాగా ఇక ఇంకోటిలే మనకి ఇప్పుడు ఎండను చూడం కదా కొంచెం మైగ్రైన్లు అలాంటివి వస్ టైం
అవును ఎండ ఉంటేనే ఏదైనా కూడా మనుషులు కూడా యాక్టివ్ గా ఉంటారు ఎండ లేకపోతే ఆ వాతావరణం ఎలా మబ్బుగా ఉంటదో మనిషి కూడా అలా మబ్బుగానే ఉంటాడు
అవును ఏదొచ్చినా తొందరగ తగ్గదు సో మనం ఎంత ఆ ఇంకోటి ఇప్పుడు రెైనీ సీజన్ లో ఇలాగ బండలు చల్లగా తయారవుతాయి
అవును
అలాంటప్పుడు మనం వంట చేస్తాం విమెన్స్ అలా వంట చేసిన అప్పుడు ఇలాగంటే ప్రికాషన్స్ ఎలా తీస్త కోవాలంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే చెప్పులు వేసుకోవాలి
ఉమ్ బుడుపులు బుడుపులుగా ఉంటాయా ము
ఆ బుడుపులు బుడుపులుగా ఉంటాయి ఎస్ ఎస్ అవి వేసుకొని కొంచెం వంట చేసేటప్పుడు ఎందుకంటే మనం వంట చేసినప్పుడు డైరెక్ట్ నేల మీద పాదాలు పడ్డం వల్ల ఆ ప్రెజన్ అనేది డైరెక్ట్ బాడీ మీద అంతా కూడా కాళ్ళ మీద పడిపోతాయి
ఓకే
అవున్న వాటి వలన ఏమవుతున్నాయంటే పాదాల మీద పెయిన్స్ బాగా వస్తాయి పాదాలతోటి
హ
సో మడాల మీద పడుతుది అవునా అలా మళ్ళా మోకాాల నొప్పుల మీద పెడుతాయి సో ఇవన్నీ కొంచెం కంట్రోల్ అవ్వాల అంటే కొంచెం సర్కుయులేషన్ కూడా ఆ కొంచెం ఈ చెప్పులు వేసుకొని చేయడం వలన ఎందుకంటే కొంచెం ఉ మనకి రిలాక్స్ అనమాట ఒక హండ్రెడ్ లో కనీసం ఒక ఫిఫ్టీ రిలాక్సేషన్ అంతే
కాకపోతే మన ఇండియన్ కిచెన్స్ లోకి చెప్పులు నాట్ అలౌడ్ కాబట్టి ఎట్లీస్ట్ మన డోర్ మ్యాట్స్ లాంటివి అన్నా కొంచెం బరకగా ఉండ
ఆ అలాంటివి కూడా వాడుకోవచ్చు ఇంకో టి మనం చెప్పులు అట్లా వాడుకోకూడదు కదా సో వాష్రూమ్ చెప్పులు సపరేట్ పెట్టుకోవాలి ఈట్ని సపరేట్ పెట్
వాలి అట్ట పెట్టుకున్న కిచెన్ లో చెప్పులు వేసుకుని చెయటం అనేది కొంతమంది అయితే ఇష్టపడరు ఓకే ఇంకా హెల్త్ ఇష్యూస్ అంటే ఇక తప్పదనుకోండి
షుగర్ పేషెంట్స్ కూడా వాడతారు చెప్పులు అవి బాగుంటాయి కదా ఇంకోటి మ్యాట్ వచ్చింది నేను ఈ మధ్య చూసాను ఒక సోషల్ నెట్వర్క్స్ లో ఎలా ఉందంటే లాంగ్ షీట్ ఉంది షీట్ అంటే మన డోర్మేట్ లాగానే పెద్ద
ఆ
ఈ మూల నుంచి ఆ మూలకు వేసుకోవచ్చు చక్కగా మనం వంట చేసి అక్కడక్కడ వరకు తిరిగినా
ఓకే నడుచుకునేంత వరకు కూడా మనకి దాని మీద కార్ పెట్టే టైర్ లాగా
ఆ బేస్మెంట్ వరకు కింద లెవెల్ వరకు ఒక చేపలాగా ఇప్పుడు యోగా చేసే మ్యాట్ ఉంటది కదా
అవునవును
అలానే ఉంటది కానీ అదోనూ కొంచెం అయి ఉంటాయి అన్నమాట ముళ్ళులాగా పైన
ఉ ఇది బెటర్ దానికంటే కూడా
ఆ మంచి స్ట్రాంగ్ గా కూడా ఉంది చూపించారు అవి ఏమో కొంచెం డైరెక్ట్ ఒకటే సారి అవి చూసుకునే కన్నా వీటిల ద్వారా ట్రై చేస్తే మనకి ఎంత వరకు అనేది తెలుస్తుంది
అవును
కద
అవునవును
ఇంకోటి ఇంకా చెప్పండి మీకు ఏమి తెలిసినవి ఏమన్నా ఉం టే చెప్పండి ఫుడ్ విషయం
ఫుడ్డు విషయం అయితే నిమ్మకాయ పచ్చడి ఒకటి దగ్గర ఉండాలి ఈ వానాకాలం. నిమ్మకాయ పచ్చడి ఒకటి, చింతకాయ పచ్చడి. ఏది మనకి కొంచెం ఒంట్లో బాగోకపోయినా ఇవి బూస్ట్ చేస్తాయి సి విటమిన్. ఉ బాగా ఉంటారు కదా ఈ రెండిట్లో.
ఆ ఇవి కూడా ఇది మరబుల్ అని అంటారు, ఏది మ్యాంగో మరబ్బులు, ఉ ఉసిరి
ఆ
కదా
అవును ఎక్కువ సి విటమిన్ తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ కొంచెం బూస్ట్ అవుతుది అన్నట్టు. ఎంత జేమ్స్ వాటికి ఫైటింగ్ జరుగుతది.
ఇంకోటి ఇప్పుడు నొప్పులు ఎక్కువ వస్తాయి కదా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్ నొప్పులు నాకు తెలిసింది ఏంటంటే చింతపొండిలో గింజలు ఉంటాయి.
హా
ఆ గింజల్ని మన పెంక మీద వేయించాలి.
ఆ ఇది నేను యూట్యూబ్ లో చూసా ఒకసారి.
ఆ అయి ఇంకా బుగ్గన పెట్టుకోవాలి. ఆ యొక్క అది ఉంటది కదా చూయింగ్ గమ్ లాగా మనము జ్యూస్ ని తీసుకుంటా ఉండా
అవునా ఓకే ఓకే ఇది కాకపోతే ఇలాగ చూడలేదు, వాళ్ళు ఏదో వడల లాగా ఏస్ తున్నారు అది నైట్ నానబెట్టేసి. ఇది చూడలేదు నేను.
అయితే అది అరిగే వరకు నములుతానే ఉండాలి లోపల.
ఆ అది ఇది ఇంకా బెటర్ బాగుందిగా అదంతా ప్రాసెస్ చేసుకునే బదులు రెండు గం
అది తొక్కు ఊడిపోయి చిన్నగా అయిపోతది సీడు ఇగ మన ఓపిక. నలిగితే మింగేయేచ్చు నమిలి.
అదే
ఆ జ్యూస్ వెళ్ళిపోతే ఆ యొక్క జ్యూస్ జిగురు అంట మనం మోకాళ్ళ నొప్పులకి కంట్రోల్ చేయడానికి పనికి వస్తది అం
స్తుందంటా అవునవును. నా దగ్గర చింతగింజలున్నాయి ట్రై చెయ్యాలి ఎప్పుడన్నా.
హ్. అట్లా కొన్ని ఎలా ఉంటాయంటే ఇంకోటి మనకి కొన్ని ఎలా ఉంటాయి ఇవి ఏమో గుర్తొస్తున్నాయి మళ్ళా మర్చి పోతున్నాను. ఉమ్ చెప్పండి మీకు గుర్తొచ్చు
ఇంకా ఏమున్నాయి కారం కారంగా వేడి వేడిగానే తినాలనిపిస్తుంది, బయటికి వెళ్ళిపోయి ఆ బజ్జీలు అవి తీసు కొని తినే బదులు ఇంట్లోనే ఏదైనా హెల్దీగా చేసుకొని తినటం సేఫ్. ఈ వానాకాలనికున్నా ఒక్క రకమైన జబ్బే ఇది. బయట తినాలనిపిస్తా ఉంటది ఎంత సేపు రెడీమేడ్ గా.
రెడీమేడ్ గానును అట్లా ను స్పూన్లు వేస్తే ఇలా తినాలని అంటే ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవ్వడానికి ఛాన్స్.
మెయిన్ వాటి వల్లనే పోయేది హెల్త్.
ఉమ్ ఇంకోటి ఫుడ్ తొందరగా డైజెస్ట్ కాదు ఈ టైమ్ లో
ఈ వానకి ఏం పని చెయ్యము ప్లస్ టెంపరేచర్ కూడ తక్కువ ఉంటది కదా